హలో ఆ బాగున్నాం గంగా బాగున్నారా
ఊమ్ బాగున్నం తిన్నరా
ఆ తిన్నం మీరు
ఊమ్ తిన్నాం
ఏం తిన్నారు
మేమా దోశ
అవునా మేము గార్మెంట్ కెళ్ళినం మేం ఇక్కడే హ్యాండ్ వాష్ చేసుకొని ఇంక పోయినం లోపలికి
ఊమ్ జూసిన కాలేజ్ అంతా బాగుందా
కాలేజా బానే ఉంది కానీ మీ అంత మంచి కాలేజ్ అయితే గాదులే అన్నారు కదా మీరు
ఉమ్ ముస్కోండి ప్లేస్మెంట్స్ వస్తున్నయా
ప్లేస్మెంట్స్ వస్తున్నాయా
యా మొన్న వచ్చిందే రాజంపేటకి లో అది రాల టాప్ టాప్ మార్క్స్ తీసుకున్నారు ఫస్ట్ నైన్టీ సిక్సు
ఊమ్ ఉమ్
అదేది ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ ఇన్ఫైనైట్ కంప్యూటర్ సొల్యూషన్స్ అని అదొచ్చింది
ఉహు
ఉమ్
అన్నీ ఐటి వేన?
ఆ
అన్నీ ఐటీ కంపెనీసేనా?
ఇప్పుడు ఇంకోటి హైట్ త్రీడి ఎక్స్ అని అదికటి వస్తది.
ఉమ్
ఉమ్
సీనియర్స్ బానే ప్లేస్ అయింది మేడం
ఆ
సీనియర్స్ బాగానే ప్లేస్ అయ్యారా అంటి
ఏమో మనకేం తెల్సు సినియర్స్ గురించి
వాళ్ళతో కంఫర్ట్ లేదా
వాళ్ళ ఎవరో నాకు తెలీద, నేను ఎవరో వాళ్ళకి తెలీదు. వాళ్ళ మోహల్ గుడా తెలిదు నాకి.
ఉమ్
ఇంగెంది కాంటాక్ట్ ఇయ్యాలే వాళ్లతో
ఉమ్
అంటే వాళ్ళ కోద్ది వాళ్ళు ఉంటరు, మా దాంట్లో మా కొద్ది మేము ఉంటాం
మాట్లాడు గదా అప్పుడప్పుడు
ఎక్కువ మాట్లాడ్డము
ఉమ్ అంటే ఏమేమని తెలుసుకోవాలా గదా
ఇంక ఏమన్నా ఉంటే ఇంకా వాళ్ళ అసలు మేము ఉన్నప్పుడు వాళ్లు ఎప్పుడో అలాంత మా క్లాస్ పక్కనే కానీ వాళ్ళు వాళ్ళు ఏమంటరు మాతో ఎక్కువ మాట్లాడరు ఆ
హాస్టల్లో లేరా
హస్టల్లో ఎవరు లేరు సీనియర్స్
ఉమ్ ఇంక ఏం చేస్తున్నరు?
ఆ
ఏం చేస్తనరు
ఏం చేయేలే వాటర్ తాగుతా ఉన్నం, ఏం చేస్తం ఇంక అమ్మ బాన్ ఆ డ్యూటీ కి బోనన్నడు ఏకంగా
ఇక్కడికి బోద బైటికి
ఆ
బయటికి పోలేదా ఏడికి
ఇప్పుడు యాడికిపోనుబా
ఉమ్
యాడిక్ పోతావ్ ఇంగ ఆ
ఏవో ప్లేస అట్ల
పోతే ఆ ఊరికి పోయినా ఇంగ అంతె యాడికి పోతం ఆ పోయిండు అయిన ఆ
ఏ ఊరికి
కడపకి తాడిపత్రి
ఉ
మీ ఫ్రెండ్స్ బాగున్నారు
ఉమ్ బాగున్నారు
ఉమ్ ఇంట్ల అక్క ఏమి ఇప్పుడు వచ్చింది హాలిడేసా
ఊర్కే
ఉ
ఉమ్
నేను మర్చిపోయిన ఏం లే చూస్తాలే కింద
ఏం చేస్తావు ఆ
ఆ నువ్ ఏం చేయాలో నువే చెప్పాలి నువ్వేం గేట్ కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసావు అప్పుడే
లేద్ గేట్ కి ఏం లేద్ నో గేట్
ఎన్ని వచ్చింది నీకి థర్టీ యా
ఎన్నో వచ్చినై లే ఉ ఉ నువ్వు స్టార్ట్ ఆ
ఏం స్టార్ట్ ఏం స్టార్ట్ చేయలే ఇంగ చూడాలి ఫస్ట్ ఇది అయిపోతే పైతాన్ నేర్చుకుంటే మళ్ళీ చూడాలి
ఆ
ఉమ్
పైతాన్ సీ జావా
ఉ సిమ్మో అని జావ ఉంది అది సగం ఉంది అది చూడాలి ఏది జవాలో సాఫ్ట్వేర్ నువ్వు వాడేది
విఎస్ కోడ్
విఎస్ కోడ్ ఆ జవాకి
మ్
దాని బదులు ఎక్ క్లిప్స్ అది ఉంది చూడు ఏదైనా వాడొచ్చు
యాదేనా ఒకటె ఇంగ
ఏముండదు అది కొంచెం ఈజీగానే ఉంటది క్లిప్స్
ఉమ్
ఎవరు చెప్పినారు వి ఎస్ కోడ్ వాడమని యూటూబ్ ఆ
వాళ్ళు ఇంటెలిజె ఇంటెలిజెన్ చెప్న్నారు ఏదో ఇంతలెంట్
ఆ ఇంటల్ ఇంట లంచ్ అదిగో అది నేన్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్ కి దానికీ చేసినా కానీ నాకు ఇంకా వాళ్ళు యాక్సప్ట్ చేయల
అది డౌన్లోడ్ చేసేగాలా ఇంక మా కాలేజ్ లో ట్రైనింగ్ ఇస్సున్నారు వాళ్ళు వియోస్ కోడ్ వాడుతున్నారు
ఆహా
మంది కదే వాడత
ఊహు
ఊ బానే ఉంది అది కూడ
మీరేలేమ్మ టాపర్స్
మూసుకో ఇంగ ఇంగా స్టార్టింగ్ లోనే ఉన్నాం అమ్మ ఇంట్లో ఉంటే ఎగడా చదవబుద్దే గాదు
అవి కూడ రావమ్మా
ఊ మీది అయిపోయింది లే జావ అప్పుడు ఓవరాక్షను
ఏదో మేము అట్లట్లా ఉన్నాం ఇంకా ఏం రావు మా క్కూడా
ఊ పోయినావ ట్రైనింగ్ కి ఇన్సిట్యూట్
ఏదో మేము అట్లట్లా ఉన్నాము ఇంకా మాక్కూడా ఏం రావమ్మ
ఊ మంచిదమ ఊ
ఇంకేమమ్మ
చెప్పాలి
ఏముందిలే నేన్ చెప్పా
కాలేజ్ ఎప్పుడంటివి
ట్వంటీ నైన్తు
ఊ
మళ్ళీ ఇప్పుడూ కూడ ఎంపీటి ఎల్లాలి కదా
ఊ రాయలే ఇప్పుడు రాయలే రెండు రాయల్ల
ఏదో ఒక సర్ప్ మీరు రెండు రాయాలి మేము ఒక్కటేళ్ళి ఏదో ఒక సర్టిఫికేట్ వస్తే చాలు కదా ఒక్కటున్నా
ఊ కొన్ని కాలేజులు పోకున్నా చాలు నాకైతే ఇంకా ప్రతి సెమ్ముకి ఒకటి మంచ్ మంచిగా రావాలి మార్క్స్
ఇంకేమన్ని బా వచ్చినాయి అన్ని సెమ్లలో బా వచ్చినాయి కదా
ఊ బా వచ్చాయ్ ముందుగా ఇంకా ఓ అప్పుడు ఒకసారి పడింన్నింది మొన్నవీ పడాల్సింది ఇంకా పల్లేదు ఇంకా మెసేజ్ కూడ రాల
సిక్స్టీ దాటితే కదా పడాల్సింది సిక్స్టీ దాటితే కదా పడేది సెవెంటీ ప్లస్ వస్తే పడతది కదా
ఊ
ఇది ఫెయిల్ అయితి ఫెయిల్ అయ్ మళ్ళీ రాస్తే సబ్మిట్ సర్టిఫికేట్ రాదా
వస్తది
రాదంటున్నారే మా వాళ్ళు
ఎందుకు రాదు వస్తది
ఏది పేపరు పెన్ పేపర్ పెన్నూ ఆహా ఆ ఇప్పుడూ మన్న మాకి మాకు పేపర్ పెన్ను పెట్టినారు మొన్న
మాకు ముందు సమ్ లో పెట్టిండ్రి చాలా మంది ఫెయిల్ అయినారనీ ఏందది అంత గబ్బు గబ్బు జెస్ కుంటా అ జగ్లో గడ్కో
ఎవరు
దీంట్లోకి కడుగు
ఎవరు గంగా
మా పాప
అదే కదా మీ ఇంట్లో చిన్న పిల్లలా ఎవరున్నారని ఆలోచిస్తాను
ఉం